ఆ సిస్టర్ ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మీరు ఏం చేస్తున్నారు భోజనం అయిపోయిందా
ఇంకా లేదండి అవ్వలేదు
ఓకే
ఏం కర్రీ చేసారు మీరు
ఎం కర్రీ చేసారు
మాదా పన్నీర్ కర్రీ అండి
ఓకే మాది బెండకాయ
బెండకాయ అవును ఆ ఏ ఉమ్మ్ పలావ్ అది ఎలా చేస్తారో తెలుసా మీకు
అ హలో
హలో మ్మ్ హలో
ఎం చాలా బిజీగా ఉన్నారు ఏంటండీ
మేం కాదండి మీరండి మీ వాయిస్ కలవట్లేదు నాకు
అయ్యో అయ్యో అదేంటండి హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఏం చాలా బిజీ అయిపోయారంటండి రోజు ఎలా గడిచింది మీకు
ఆ మాకేం గొడవలేదండి ఏంతో అలా అలా జరుగుతుందా ఉంది అంతేనండి
అమ్మో
హ
మ్మ్ చాలా రోజులకి కాల్ లిఫ్ట్ చేసారండి
ఏం చేస్తాం అండి హెల్త్ అప్సెట్ అయ్యి ఆలా అలాగా
అవునా అండి ఇప్పుడు ఎలా ఉంది హెల్త్
ఆ ఇప్పుడు బానే ఉందండి బాగానే క్యూర్ అయిందండి మా బ్రదర్ం ఎం చెస్ చేస్తున్నారండి
లేదండి తను వర్క్ వెళ్ళిపోయారు అండి
అవునవునా మీరి ఇంటికాడ ఉన్నారా ఓ పక్క నా పాప ఉంది పాప పాప అండి మీకు ఓకే ఓకే
పేరు సహస్రం అండి
అబ్బ పేరు బాగుందండి పాపది బా అల్లర్ అనుకుంట హు సర్లెండి ఏ ఓకేనండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి బాయ్ అని
బాయ్